హలో
మ్ బన్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా అండి
ఆ బన్నా మండి
తిన్నార అన్నం తిన్నార
అయిందండి మీదయిందా
ఆ అయింది ఏం కర్రీ ఇవాల
మాదీ దోసకాయి చట్నీ చేసాను టొమాటో రసం పెట్ట ఇంకా నిన్న టమాటో పప్ పు ఉండే పెసర్పపు
అ హా
ఇంక రైస్ ఒదని చెప్పి గటకతో కానిచ్చేసా
అహ పప్పప్ప ఆఫ్టేర్నూన్ కూడా తింటారా అండి మార్నింగ్ కదా
ఆఫ్టేర్నూనే మార్నింగ్ దోస పెట్టుకుంటా దోస ఇ డ్లీ ఉప్మా ఏదన ఈవినింగ్ కి మళ్ళీ కొంచెం బొరుగులు లాంటివిగానీ పాప్కార్న్ గని ఏదైనా పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకుంటే సరి పోతుంది
రైస్ అయితే తిన్నారా
మాక్సిమం అవాయిడ్ చేస్తున్నా స చాలా వరికి తిండం తగిచ్చేసా అసలు
నాకి ఐస్ తినడం తినకబోతే ఇగ సన్నగా అయిత్
అంటే ఇంకా బయటకీయన్ తప్పదు అన్న టైములో తినేస్తాం అంతేగాని ఇంట్లోనయితే మాక్సిమం అవాయిడ్ చే స్తున్నాము ఎందుకంటే రైస్ నుండి వచ్చేది మనకి ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ తపించి ఏం ఉండదు
ఓస్ ఓస్ అంత మనం గంజె వార్చి తిం
కొంచెం ఫైబర్ కంటెంట్ ఉండాలి ప్రోటీన్ కంటెంట్ ఉండాలి అంటే అదొకటి ఇదొకటి యాడ్ చేసుకోవడం తప్పే ఈ రైసే పెట్టుకున్నాం అనుకొండి ఇంత అన్నం పెట్టుకుంటే అంత కూరతో కా కానిచ్చేస్తాం వేరె ఏం పట్టదు
ఆహ్ ఏం బట్టదు నిజమే ఉమ్ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారండి ప్రెసెంటు
ఆ ప్రజెంట్ అయితే నేను సై చైల్డ్ సైకాలజిస్ట్ గా చేసుకుంటున్నా ఈరోజు కొంచెం హాఫ్ ఉండే నాకు
ఓకే ఇది సైకోలోజిస్ట్ కి ఎమ్ స్టడీ ఎమ్ స్టడీ చేసుండాలి
ఎంఎస్సి చేసానండి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకి గూడా చేసేసా అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు చేసా ఇంకా మనకి డిప్లమా గుడ అవసరం ఉంది కౌన్సిలింగ్ దాంట్లో అంటే అది గూడా కంప్లీట్ చేసుకున్నా
ఓకే ఇది ఎంఎస్సి ఎన్ని ఇయర్స్ చేయాలండి ఇది
టూ ఇయర్స్ ఉంటుంది డిగ్రీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఇది టూ ఇయర్స్ ఉంటుంది
ఓకే
ష్టల్గా మళ్ళీ వ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒచ్చేసి కౌన్సిలింగ్ డిప్లొమాది
అహ కౌన్సిలిన్ తర్వత ఎంఎస్సి తర్వాత మనం కౌన్సిలింగ్ డిప్లొమా అంటన్న అహ్ ఓకే ఓకే
మీకు ఏమన్న ఇంట్రెస్ట్ ఉందా
ఆ ఇంట్రెస్ట్ ఉందండి అదే మరి ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏమి ఎట్లుంటయ్
అన్ని సైకోలజీ బెస్డే ఉన్
సైకొలజి అంటే మనం ఒకటి సైకోలోజిస్ మీనింగ్ ఎంటంటే ఓ ఓకే ఓకే అసలు మీనింగ్ ఏంటండి అసల్ దాని మీనింగ్ ఏంటి
మన యొక్క బిహేవియర్ అంతే మన యొక్క బిహేవియర్
ఓకే మన బిహేవియర్
మ్ అంతే మన ఇన్ ద సెన్స్ ఒక హ్యూమన్ బిహేవియర్ అనేది సైకొలజీ
సైకొలొజిస్ట్ ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి ఉన్నరనుకో తన అహ్ తన బిహేవియర్ గురించి మీరు చెప్పగలుగుతారా వెంటనే
ఆహ్ హ కొంచెం ఒక నాలుగు మాట్లు వాళ్ళు విళ్ళు మాట్లాడుతూ ఉంటరు గదా కాన్వర్సేషన్ అన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా టాపిక్ పైననొ లేదంటే జనరల్ గనో ఏదో ఒక రకంగా వాళ్ళ ఒపీనియన్ అనేది బయట పడతది మనకి సో అంటే ఒక్క దాన్ని బేస్ చేసుకొని ఉండదనమాట అంటే అంటారు గదా డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ పేజ్ అని చెప్పేసి సొ ఒక్క కంటెంట్ లోనే వాళ్ళని ఇలా అని జడ్జ్ చేయడానికి ఉండదు కాకపోతే ఆ పటి వీళ్ళ ఒపీనియన్ ని ఈ దాంట్లో ఇలా ఉంది అని చెప్పేసి ఒక అవగాహనకు వస్త సొ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో ఎలా మూవ్ అవ్వాలి అంటే కొంతమంది ట్ల సిచ్యువేషన్ ఆర్గ్యూ జేయడం అనేది ఇష్టం ఉంటది కొంతమందికి ఎందుకు వచ్చింది మనకి ఒదిలి పెట్టిద్దాం ఇక్కడి వరికే అని ఉంటుంది లేదు కొంతమందికెమో కొన్ ఉమ్ సొ అది ఎంత వరకి ఉంది వీళ్ళది అని జేప్పేశి మనకి అర్థంమవుతుందంతే మెల్లి మెల్లిగా జర్నీ చేస్తుంటే ఉహ్
ఓకే అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే వెంటనే వాళ్ళ మైండ్ లో ఏముందో దొ చెప్పగల సైకలజిస్ట్ ఎమ్ అభిప్రాయం అనమట అలా ఉంటది గద
అది కొంచెం జర్నీ అంటే అహ్ కొంచెం కౌన్సిలింగ్ టై
జేనేలాలో ఉంనునంన్టారా హలొ హలో లక్కి
హలో మేడం లైన్ లో ఉన్నారా